వినిపిస్తుందా అండి
తుందండి
ఎలా ఉన్నారండి
బాగున్ననండి మీరు బాగున్నారా
మ్ నేను బాగున్నానండి
మ్
ఏంటండీ తిన్నార
ఆ తిన్నా అండి మీరు తిన్నార అండి
మ్ తిన్నానండి ఏం తిన్నారండి
నేను ఈ రోజు బెండకాయ్ పులుసు తిన్ననండి
ఏంటండి
బెండకాయ పులుసు
బెండకాయతో పులుసు కూడా చేస్తారా
ఆ చేస్తారండీ మా పీజీలో
బాగుంటదా
ఆ బాగుంటదండి
మ్
ఏమింటే నాకు బెండకాయ అంటే మీకు పప్పు అం మా సైడు కొంతమందికి పప్పు పడదండి అలా నాకు బెండ కయపడదండి అంతే
బెండకాయ నేను బెండకాయ మీకు ఒకటి తెలుసా నేను బెండకాయ ఉత్తదే తింటాను తెలుసా మీకు
ఓ అంటే నాకు అది కొంచెం చిగురు చిగురుగా కొంచెం ఉంటది కదండి అది నాకు
మీకు నచ్చద అలా అంటే నేను ఇవి నార్మల్వే తినేస్తానండి కాయలు కాయలే తినేస్తాను ఇంకా ఫ్రై చేస్తే ఇంకా ఎక్కువ వ తింటానండి
ఓ చాలా గ్రేట్ అండి మీకు మ్యాథ్స్ బాగా వస్తదండి
ఫెయిల్ అవుతా ఉంటానండి మ్యాస్ లో నేను
అంటే బెండకాయ తిన్నవాళకి మ్యాస్ బాగా వస్తదండి
లేదండి బెండకయ తిన్నంత మాత్రం రాదండి మనం కష్టపడితే వస్తదండి
అంటే మా పల్ మా పల్లెలు సైడ్ అయితే అలా అంటారండి బెండకాయ తింటే మ్యాస్ బాగోస్తది అందుకు అడిగానండి మీకు బాగోస్
నాకైతే రాదండి నేను ఫెయిల్ అవుతా అంటా పాస్ అవుతా అంటా నేను నాకు అది కాన్స్టెంట్ సబ్జెక్ట్ కాదు నేను పర్టికులర్గా చెప్పలేం పాస్ అవుతావ మ్యాథ్స్ అంటే లేదు ఎప్పుడు ఫెయిల్ అవుతనో ఎప్పుడు పాస్ అవుతానో తెలియదని చెప్తానండి నేను నాకు ఆ సబ్జెక్ట్ అంటేనే భయం అండి దాని పక్కనకు కూడా వెళ్ళనండి నేను చదవాలన్నా కూడా చదవాలనిపించదు నాకు
అవునాండి కొం నార్మల్గా అందరు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారండి బెండకాయ తినురా మ్యాస్ బగోస్తది అందుకనే అడిగా అండి అంటే అవి కాకుండా ఇంకా ఏవైనా పచ్చివి తింటార అండి మీరు
మ్ ఆ బీట్రూట్ ఉంది కదా బీట్్రూట్ తింటాను క్యారెట్ తింటాను బెండకాయ తింటాను ఆ ఇంకా పచ్చివి బీన్స్ వస్తాయి చూడండి
ఆ అండి
బీన్స్ గింజలండి గ్రీన్ కలర్ లో ఉంటాయి చూడండి ఆ అవి తింటాను పచ్చివే తినేస్తానండి
ఓ అవి హెల్త్ కి మంచిది కదండి
హెల్త్ అవునండి తింటాను గింజలు ఒకటే తింటాను మరి దన్ దని పైనున్న చెెల్ తినను
అవునండి ఓ గ్రేట్ హెల్త్ కు మంచిదండి అలాంటివన్నీ తినాలి
అవునండి తినాలి అందుకే కదండి నేను ఫుడ్ సరిగ్గా తినను అవి తింటాను
అంటే ఫుడ్ కూడా తినాలండి మరిీ ఫుడ్ తినకపో
అ అంటే నేను అవి అలా తింటన్నాను కాబట్టి నా బాడీ ందండి లేకపోతే ఫుడ్ తినుకోకుండా ఉంటే ఇంకెక్కడండి నేను
అవునండి అంటే అన్ని కవర్ చేయాలి కదండి ఇప్పుడు అవి ఒక్కటే తింటే కడు
మనకి మనకి దీంతో వచ్చే ప్రోటీన్స్ కన్నా దాంతో డబల్ వస్తాయి
అంటే అది ఇప్పుడు అంటే ఒకటేసారి అంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల బాడీ కూడా సపోర్ట్ చేయదండి అంటే అన్ని కలిపి తినేస్తే వా సపోర్ట్ చేస్తాదండి అంటే బాడీకి ఎంత కావాలో అంత ప్రోటీనే ఇవ్వాలండి అంతకు మించి ఎక్కువ ఇచ్చమనుకోండి బాడీ దాన్ని తీసుకోలేదండి
అవున అండి మీకు బాగా తెలుసు అండి
అంటే చూస్తా ఉంటాం కదండి అంటే చెప్త ఉంటారు కదా డాక్టర్స్ అలా
అవునండి అవును
బాడీకి ఎంత కావాలో అంతె తీసుకోవాలి అంతకు మించి ఎక్కువ తీసుకుంటే బాడీ తీసుకోలేదు
మ్
బయటికి తోసేస్తది లేకంటే బయటికి వచ్చేస్తది హెల్త్ పాడవుతది అది చెప్తా ఉంటారు అది వింటా ఉంటా
మీరు చాలా బా చెప్తున్నారండి వీటి గురించి నాకు అసలు ఏం తెలిదు
అంటే చూస్తా ఉంటాం కదండి అంటే ఎక్కడనే న్యూస్ లో
అవును లేండి
మీరు అలాంటివి ఎం చూడరా అండి
అ
మీరు అలా హెల్త్వి ఎం చూడరా అండి
లేదండి నేను చూడనండి
అంటే అవి చూడుకోకుండా మీరు హెల్త్ గురించి పాటిస్తన్నారు చుడండి మీరు గ్రేట్
హెల్త్ వంటే ఏం పాటిస్తున్నానండి నేను జస్ట్ అవి ఒకటి తింట్రున్న అంతే ఎవరన్నా అన్నం పప్పు బాగా తిను రసం తిను బా గ అంటర్ కానీ నేను అట్లాంటి కాయలు అవన్నీ తింటానండి ఏం చేస్తాం ఫ్రూట్స్ కూడా అంతేనండి నేను ఫ్రూట్స్ బాగా తింటా ఎక్కువ ఫ్రూట్స్ే తింటా నేను
అవి కూడా తింటేనే కదండి హెల్త్ కి మంచిది
ఏమోనండి నాకు పప్పు అంటే పడదండి దాన్ని చూస్తేనే చిరాకు వస్తది నాకు ఆ పప్పు దినాల్న్నా ఇప్పుడు అంతే అనిపిస్తది
అంటే నార్మల్గా పప్పులో చాలా విటమిన్స్ ఉంటాయంటారండి అంటే వేరే వంటల్తో పోలిస్తె పప్పులో చాలా విటమిన్స్ ఉంటాయంట అండి అందుకే ఎక్కువ చాలా మంది పప్పుని ఇష్టపడ్ ఉంట ఉంటారు అంటే ఇళ్లళ్ళో చేసే పప్పు మరి నార్మల్గ పీజీ లో ఎలా చేస్తారో తెలియదండి
ఏంటండి
నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటే ఒక లాగ ఉంటది పప్పు అంటే బాగుంటది బయట తిన్నప్పుడు ఒకలాగుంటది అందుకు దానికి దానికి డిఫరెన్స్ చింతా జ కూడా
మ్
మనకు ఇంట్లో చేసిన పప్పుకి అంటే చాన లవణాలు ఉంటాయి అని చెప్తా ఉంటరండి
ఏంటి లవణాల అండి లవణాలంటే
మింటల్స్ అండి
ఏంటండి ఓ లవణాలంటే మినరల్సా అవునా నాకు తెలియదండి మినరల్స్ ని లవణాలు అంటారని
అంటే నాకు తెలుసండి అందుకే చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కదా అది మీకు చెప్పలేదండి స్కూల్లో లెవనాలంటే
అంటే చెప్పింటారు గానీ మినరల్స్ అని చెప్పడంలో అలవాటు అయిపోయిందండి మా కు లవణాలు అంటే ఇంకా అర్థం అవ్వదు అలా అయిపోయిందన్నమాట
చాలగ్రేట్ అండి మీరు అంటే చిన్నప్పటి నుంచి చెప్పిన దాన్ని ఇంగ్లీష్ లో ఒకటే ప
అంటే పాటిస్ స్తామండి తెలుగు కూడా కానీ కొన్ని కొన్ని గుర్తు పెట్టుకోలేమన్నమాట అలా
అంతే అండి కొన్ని వడ్స్ ఎక్కువ వాడకపోవడం వల్ల
మ్ వర్డ్స్ ఎక్కువ వాడన్ కదండీ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్ని వాడం కదా మనము
ఆ ఆండి
డి గుర్తుండదు
అంతే అండి ఏదైనా వాడితేనే గుర్తుంటాయి అన్ని తీసుకుంటేనే షార్ప్ గా ఉంటాయి అన్నట్లు
అవున అండి
ఇంకేంటండి హలో
మ్ చెప్పండి
ఇంకేంటండి
మీరే చెప్పాలండి ఇంకా ఇంకా ఇంకా వేదాన్ని గురించి తెలుస అండి మీకు ఫుడ్ కాకుండా ఇంకా
అంటే ఫుడ్ కాకుండా
నాన్ వెజ్ వారంలో ఎన్ని రోజులు తింటే బెటర్ అండి మన బాడీకి
మన బాడీకి అంటే మన బాడీ ఉన్న ఎ లావును బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చండి అంటే మనం కావాలంటే లావు పెరగాల నుకుంటే ఒకలాగ తినొచ్చు లావు ప్ అంటే నార్మల్ గా ఉండలేంటే ఒక లాగ తినొచ్చు అలా అంటే మరి లావు తగ్గాలంటే ఒక లాగ తినొచ్చు అలా ఉన్నాయి
అవును
మరీ లావు కావాలనుకుంటే
రోజు గుడ్డు తింటే శక్తి వస్తుంది అంటారు కదండి
అంటే ఇప్పుడున్న అంటే నార్మల్గా ఇప్పుడు తయారు చేస్తారు కదండి ఆ గుడ్డులో ఆ ఇప్పుడు మనం డైలీ తిన్నామంటే అది గుడ్డు వేస్ట్ అయిపోతదండి అంటే ఇప్పుడు బయట చేసే గుడ్లు ఎలా ఉంటాయంటే ఆర్టిఫిషియల్ గా చేస్తారండి కాబట్టి అవి మన బాడీకి సపోర్ట్ చేయవు అది కాక దాంట్లో నార్మల్ గా నార్మల్ ఇంగ్రీడియంట్స్ కాకుండా కోడి పెట్టిన గుడ్డు కాకుండా ఆర్టిఫిషియల్ గా చేస్తారు కాబట్టి ఏదన్నా కెమికల్స్ యూజ్ చేసి చేస్తారు కాబట్టి మన బాడీకి సపోర్ట్ చేయ్వండి ఏదన్న వ్యాధులు రావడం అలాంటివి జరుగుతాయి కాబట్టి నార్మల్గా నాచురల్ గా ఉంటాయి కదా ఆ గుడ్లు అయితే మనకు బెస్ట్ అండి
అవునండి
న్ూస్ లో చూస్తుంటామండి అవన్నీ అంటే నార్మల్ గా ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ దాని మీద ఏది ఆర్టిఫిషియల్ గా తయారైనా దాన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తారండి దాని మీద అంటే ఇవి హెల్త్ కి మంచిదా ఎక్కువ తింటే ఏదైనా హానికరమా అన్నట్టు టెస్ట్లు చేస్తా ఉంటారు కదా అలా టెస్ట్లు చేసినప్పుడు ఇలాంటి ఇవన్నీ బయటకి వస్తా ఉంటాయి అంటే నార్మల్గా ఆర్టిఫిషియల్గా చేసిన గుడ్లు తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకు ఆర్టిఫిషియల్ గా చేసిన గుడ్ డ్లు తిన కూడదు
అవునండి
నార్మల్గా కోడి పెట్టిన గుడ్లు మాత్రమే తింటే మనకు
కోడి పెట్టిన గుడ్లా అండి కోడే కదండి ఇంకా గుడ్లు పెట్టేది మరి కోడి పెట్టిన గుడ్లు అని చెప్తారు
ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ఆర్టిఫిషియల్ గా తయారు చేస్ తున్నారండి
అవునండి అవును నేను కూడా విన్నానండి ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు
అంటే ఇప్పుడు ఇప్పుడు దేశంలో చాలా మంది ఉంటారు అందరికు అందరికి అవే నాచురల్ గుడ్లే కావాలంటే కుదరదు కదా అందుకు ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తా ఉంటారండి
ఆ
అందుకని అవి హెల్త్ కి మంచిది కాదన్నట్టు రీసెర్చ్ ద్వారా తెలిసింద
మనకి ఇప్పుడు గుడ్లలో కలిపి పెడితే మనకి ఆర్టిఫిషియల్ లేకపోతే ఎలా తెలుస్తదండి మనకినా
తెలియదు కాబట్టే ఇప్పుడు చాలా మంది ఏ గుడ్డు పడితే ఆ గుడ్డు తినేస్తున్నారు నార్మల్గా ఆ షాప్ ఫుల్లో కొనుకునేటివి ఆల్మోస్ట్ అన్ని ఆర్టిఫిషిల్గా చేసిన గుడ్లే ఉంటాయం
అవునా అండి
అవునండి ఏదన్నా పల్లెల్లో కోళ్ళని సొంతంగా పెంచే వాళ్ళది ఒకటి ఆర్టి నాచురల్ గుడ్లుంటయి ఆ సరే అండి
సరే అండి బాయ్